హలో సార్ గుడ్ ఆఫ్టేర్నూన్
వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా? మే ఎం లే కేళ్ళామండి ఎండ విపరీతం ఉన్నది. హ్యూమిడిటీ కూడా బాగున్నది అసలు ఎందుకు ఎందుకు ఇంతగానం వాతావరణం ఇలా ఉన్నదని అసలు అర్థం అయితలేదు అసలు
ఎందుకు అంటే అందులో కొంచెం కారణం మందికూడా ఉందండి.
మ్ అది గ్లోబల్ వార్మింగ్
ఆ గ్లోబల్ వార్మింగ్ చెట్లను నర్రికేయడం, చెట్లని నటకపోవడం మళ్ళీ ఇప్పుడు చెట్లు అరక ఉప్పుడేమో ఎండ ఎండ వేడి అన్ టెట్లా చెప్పండి చెట్లు పెంచు చెట్లు పెంచుకుంటూ పోతే మనకి ఏంటంటే దాని వల్ల వెథర్ కూడా కూల్ గా ఉంటది. మన కూడా అంత ఎండ ఉన్నా కూడా అంతే అనిపియ్యదు వెథర్ కూడా బట్ మనం ఏం చేస్తున్నాం మన అవసరాల కోసం పేపర్ అని దాని దాని చెట్లను న
ఓకే నరుతున్నారు కానీ అది నరికిిన తర్వాత మళ్ళీ కొత్త చెట్లు నాటుదాము అనేసి నాటుతాలేరు కతం
అసలు వాతావరణం అనేది సహకరిస్తలేదు. ఇట్లా ఉంటే ఇప్పుడు ఇది ఇంకా స్టార్టింగ్ లోనే, స్టార్టింగ్ లోనే ఇంత విపరీతంగా ఎండ అండ్ ట ఉన్నదంటే ఇప్పుడు ఇంకా మిడిల్లో ఇంకా ఎంత ఎండ ఉ
మిడిల్ అయితే బయటికి కాలు పెట్టలేవండి మనమె అదే ఇంట్లో ఉండ ఇంట్లో ఉండటమేగా బెస్ట్
మిడిల్ లా అంటే విడిచిపెట్టను లాస్ట్ లా అంటే విడిచిపెట్టింది ఎందుకంటే పొయ్యే టైం కాబట్టి కొంచెం కొంచం ఏంటిది అంటే యుమిడిటీ అనేది తక్కువ ఉంటాయి కొంచెం వాతావరణ కూడా తక్కువ ఉంటా కానీ మిడిల్ లో బగా ఎండాకొడతది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఏంటిది మార్చ్ మార్చ్ లోనే స్టార్టింగ్ లోనే ఇంత ఉన్నదంటే ఇగ మిడిల్ లో అంటే
అసలు సినిమా మేల స్టార్ట్ అయితది. ఏప్రిల్, మేల స్టార్ట్ అతుది అసలు సినిమా అప్పుడు ఉంటాయి బయటికి ఒక్క ని చూడళ్ళలేం ఇట్లా నిలిచిన్న కూడా బయట గాలి తాకిన కూడా కతమంట్లా మన జుట్టు మ తుంట్ల ఆ తగలు పెట్టినట్టు అనిపిస్తది. చేతులు, కాళ్ళు మండుతుంటాయి ఎండదెబ త తది ఓ చాల జరుగుతాయి
తానే ఎండ అంటే చానా ఎండ ఎండ అంటే చానా ఎండ ఉన్నయ్ ఘోరంగా ఉన్నది అసలు ఎండ
మీరు ఏం చేస్తారండి అంటే ఎండ దెబ్బ తక్కుంటుండడానికి
ఏం లేదన్ డే ఎండ దెబ్బ దాకా జ్యూస్ తాగుతాము ఏం చేస్తాము జ్యూస్ తాగుతాము.
అంటే ఎలాంటి జ్యూసెస్ తీసుకుంటారు?
ఆ
ఎలాంటి జ్యూస్ తాగుతారు
ఎలాంటి జ్యూస్ అంటే ఏమున్నాదండి జ్యూస్ ఎక్కువ శాతం లెమన్ తాగుతా ఆరెంజ్ తాగుతా ఇగ ఈవెనింగ్ టైమైతే సమ్థింగ్ ఫలుడా లేకపోతే ఐస్ క్రీము అప్పడి మందము అప్పడి అ అప్పడి మందం కొంచం.
ఓహో
ల మీరు ఏం చేస్తారా అండి?
నేను కూడా సేమ్ అండి లెమన్ లెమన్ సోడా లేకపోతే కోకోనట్ వాటర్ తగుతాను. ఎక్కువ శాత్రం హైడ్రేట్గా ఉంటాం కాబట్టి మనం ఎందుకంటే మా మనం మనక్ కావల్సనంత నీళ్ళైతే ఎక్కువ తాగలేం. తీస్కెళ్ళిన కూడా బాటిల్ వే నీళ్ళు వేడైపోతాయి కాబట్టి లెవెన్ సోడా దాగున్నా గుడా ఏంటంటే డే మొత్తం స్టేబుల్గా ఉండొచ్చు మనం. ఎనర్జీ వస్తద్ ప్లస్ అద్ తాగుతే ఆరెంజ్ నాక్ నచ్చదండి ఆక్చువల్గా
ఎందుకు ఆరెంజ్ బానే ఉంటది కదా అండి.
నాక్ అద్ స్మెల్ పడద్ ఏమో
ఆహా ఆరే స్మెల్ పడదా
ఒకటే
ఆహా లేమన్ ఒకట్
ఆ లెమన్ ఒకటే నాక్ బాగిష్టం.
మ్
సిట్రస్ ఇయాల వంటా చుడంన్డీ యాక్చువల్గా మాకు నిన్న మా పండగా ఉండే చిన్నది. జాగరం సో నిన్న మేం బగారా రైస్, పప్పు అండ్ మటన్ చేస్కున్నాం. అది కొంచం ఉంటే తిన్నారన్నమాట. బ్లాంక్
అ
నిన్నంటే రైస్ కర్రీ ఉండే అది తిన్నాం.
అహ ఈరోజు అహ మేము తిన్నామండి ఈ రోజు ఏ టిదంటే మన ఎళ్ళమ్మన్ చేసాం ఎళ్లమ్మ ఎల్లమ్మ. మా ఎల్లమ్మ దేవురం టే ఏముంటదండి ఎల్లమ్మ అంటే ఏముంటదంటే ఆ ఒకా బొట్లు బొట్లు పెట్టాలె బొట్లు పెట్టి వేపాకు కట్టి కొంచం గుడాలు, పాశం చేసి పెట్టాలె దాన్ని ఎల్లమ్మంటరండి.
ఆహా ఓకే.
ఈ రోజు ఎల్లమ్మ చేశాము. ఈ వంటౌతున్నది ఇప్పుడు కొంచెం లేటే అయింది ఎందుకంటే దేవున్ని చేసింది ఇగ కొంచం టైమైయ్యింది ఇప్పుడు ఇంకా ఆ ఇప్పుడ్ ఇంకా ఎల్లమ్మ చేశాం ఇంకా టైం ఉన్నది ఇప్పుడు కాసేప్ అయినంక ఇంకా కాసేప్ కాసేపైనంకా తింటమండి ఇంకా వంటల్ ఇంకా కాలే
అవునా అయితే ఏంటిది ఇయాల స్పెషల్
ఇయాల ఏమండి వం
ఓకే అంటే మీరు జనరల్గా దేవుడు చేస్కున్నప్పుడు నాన్ వెజ్ తినరా?
అహ అంటే ఈ దేవునికే తినమన్నట్టు మాది మా దాన్ల ప్రతొ క్క దేవుడు కూడా ఆల్మోస్ట్ ఫోర్టీ పర్సెంట్ దేవుళ్ళు మొత్తం నాన్ వెజే ఉంటయి. ఇగ ఈ దేవుడు మాత్రం ఎల్లమ్మ అనేది గుడా నాన్ వేజే కని ఈరోజు మంగళవారం కదా అండి ఇగ
ఆహా ఓకే అంటే మీరు వారాలై చూసి తింటరా
ఆ వారాలు చేసి చేస్తాం అండి. మా దగ్గర మా ఇంట్లో ఎలా అంటే మూ రోజుల్ తినం. వన్డే గ్యాప్ ఇడిసీ పెట్టి వన్డే అంటే సోమవారం నడుస్తది సోమ్ సోమవారం నడుస్తది మంగళవారం తినం. మళ్ళ బుధవారం నడుస్తది మళ్ళీ గురువారం తినం మళ్ళీ శు శుక్రవారం నడుస్తది మరి శనివారం తినం. మళ్ళ ఆదివారం నడుస్తది మళ్ళా సో మళ్ళ సో మళ్ళ సోమవారం ఉన్నడు అంటే వీక్లీలా త్రీ టైమ్స్ తినం అంతే. ఆ మీ మిగతా ఫోర్ డేస్ నడుస్తది ఈ రోజు ఇక మంగళవారం కదండి ఎందుకని కొంచెం ఈ రోజా అనే నడవది
మీ రడిసన్ అన్ని ఫాలో అయితారా అండి మీరడిస్ మొత్తం ఫాలో అయితరా?
అర్ధం కాలేదా అండి.
ఇప్పుడు మీరు త్రీ డేస్ తిని త్రీ డేస్ తినకుండా అన్న అన్నారు కదా అంటే ఆ త్రీ డేస్ మొత్తం మీరు ఫాలో అవుయితార తిన
నేను ఇప్పుడు అంటే ఇంట్లో అండము ఇప్పుడు నాకు తినాలనిపిస్ స్తే గనక ఇప్పుడ ఫంక్షన్ కన్నా ఎక్కడకన్నా బయటికి గెట్టుగెదర్ పెడతాం ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు గురువారం తింటా అండి గుర్ ఓన్లీ గురువారం తింటా మంగళవారం శనివారం వచ్చేసి ఒక త్రీ ఇయర్స్ నుంచిల బంద అ ది మంగళవారం ఇంకా తినను శనివారం తినను ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ త్రీ అండ్ హఫ్ త్రీ అండ్ హఫ్ త్రి అండ్ హాఫ్ ఇయర్స్ అయితె మంగళవారం అయితే మోర్ దన్ ఫైవ్ ఇయర్స్ కంట ఎక్కువనె అయింది
ఆ
ఆ ఇది మహ్ శనివారం అయితే మూడు సంవత్సరాల మీద అయితంది ఏమైనా గుడ ఇగ ఎంత పెద్ద ఈవెంట్ వచ్చినా ఏం వచ్చినా బర్త్డే పార్టీస్ ఫ్రెండ్స్ ఏ ఏదిన్నా అంటే మ్యారేజెస్ మా ఫంక్షన్ అయినా ఎవ్వరి ఫంక్షన్ అయినా గుడా మంగళవారం శనివారం వచ్చేసి నడవదు అది ఇంతే అదిగా
ఉహ్మ్
ఎక్కడన్నా రిసెప్షన్కి వెళ్ళిన పెళ్ళకెళ్లిన ఎక్కడికెళ్ళాన మద్ రెండు రోజులు మాత్రం కొంచెం వెళ్తాను ఫంక్షన్ లకి వెళ్తాను కానీ ఫుడ్ దగ్గర ఎవైడ్ చేస్తా అన్నట్టు
ఓహో
వీలైనంత వరకు వెజ్ తినేందుకు చూస్తా ఒకవేళ ఉంట గిన అట్లా కానీ ఫంక్షనలకి మాత్రం పోతా
అంటే ఇప్పుడు మీరు నాన్ వెజ్ తిన్నని రోజులు ఏమేం దేవుడు మొక్కుతారు
నాన్ వెజ్ తినను రోజు నేను మొక్కేది మంగళవారం వచ్చేసి అన్ జినేయస్వామి
అంజనేయ్ అంటే ఇది మన హనుమంత్
హనుమంతుడు ఆ హనుమంతుడు శనివారం వచ్చేసి వెంకటేశ్వర స్వామి
వెంకటేశ్వర స్వామి అ
తిరుపతి తిరుపతి తి
అదే కదండి అంటే నా తెలిసిన్ అదే ఎడుకొండలు అంటే
ఆ ఏడుకొండాలంటారు అదే చానా పెద్ద గాడండి మన ఆల్మోస్ట్ మన ఆల్మోస్ట్ ట్రస్టీ దగ్గరనే వేల కోట్లు ఉన్నాయి రోజుకు రోజుకి ఎంత లేదనుకున్నా కూడా మ అవేరేజగా టెన్ క్రోర్స్ అయితే ఫండేస్తా స్తది అంటే హుండీ రోజ్ రో రోజుకు ఐదు రోజుకు ఐదు కోట్ల నుంచెళ్లి పది కోట్ల దగ్గర హుండీ కలెక్షన్ ఎస్తది
ఆ
ఉమ్మ్ ఐదు ఐదు కోట్లు మినిమం టు మినిమం తక్కువలో తక్కువ తక్కువ తక్కువ డైలీ ఐదు కోట్లు ఐదు కోట్ల అవి అవేస్ స్తది హుండీ లెక్కింపుతారు డైలీ డైలీ అది అస్తది ఆ తిరుపతి తిరుపతి చనా పెద్దదండీ తిరుపతి తిరుపతి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు దానికి ఇగ సంబంధం లేదు అంటే ట్రస్టీ వేరే దానికి
ఆహా
దానికి వేరే ట్రస్ట్ ఉంటారు కొన్ని కోట్ల విలువగల బంగారం ఉన్నది కొన్ని కోట్ల విలువగల డాలర్స్ ఉన్నాయి డాలర్స్ కరెన్సీ నోట్స్ ర ఎన్నో కన్ కెళ్ళి డాలర్స్ ఉన్నాయి చానా మంది ఇస్తారండి. కొందరు ఐతే నిలువెత్తు బంగారాలు కూడా ఇస్తారు. నిలువెత్తు బంగారం అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనమ్ పోతమా మా మన అంటే దేవుడిని దర్శనం చేసుకున్నానుక ఒక లియ బుద్ధి అయితే కనక మెడల ఉన్నాయి చేతులకు ఉన్నాయి ఉంగ రాల కాడికిళ్ల అన్నీ అక్కడ హండీలేస్తారు
ఆహా
ఆ బంగారాలు చూడవ్ ఇగా ఫుల్ పవర్
ఒకే
అంటే ఆయన పైసల దేవుడు అన్నట్టు ఆ పైసల్ దేవుడు అంటే పైసల దేవుడు అంటే సిర్ సంపద ఇస్తాడు సంపద
ఆ ఓకే
పద అంటే మనీ మనీ
ఆ అ
అందుకని ఆయన అంటే ఆయి ఆయనకు మనము ఏమన్నా ముక్కు ఏమన సంపాదించ సమర్పించుకున్నామ అంటే మనకు దానికంటే పది రేట్లు ఎక్కువ ఇస్తాదని చెప్పి వాళ్ళ నమ్మకం.
ఓకే మీరుప్పుడు వెళ్లారా అండి మరి తిరుపతికి
నేను వెళ్ళినను ఫోర్ టైమ్స్ వెళ్ళిన అండి.
మ్
ఇప్పుడు అనుకున్న ఆల్రెడీ ఫోర్ మంత్స్ నుంచి అనుకుంటున్నా. పోదాం పోదాం పోదాం పోదామ అని. పోవుడు అయితే లేదు
అంటే జన్రల్ గా మీకు టికెట్ ఎంత ఉంటది తిరుపతికి
మ్ టూ హండ్రెడ్ థర్టీ ఉంటది మన నేనూ త్రీ టైమ్స్ వెళ్ళినప్పుడు రిజర్వేషన్ చేసుకొని వెళ్ళిన రాను రాను పోను రిజర్వేషన్ రెండు టికెట్లు కలిపి ఇర ఇరవై ఆరు వందలేమో అయింది.
అరే బాపురే
ఇరవై ఆరు వందలు అప్పుడు అంటే అప్పుడు జన్రల్ అవి లేకుండే అండి ఏంటిదంటే మన ఇవి లే కు ఉండే స్లీపర్ లేకుండే ఆ స్లీపర్ లేకుండే స్లీపర్ లేకుంటే ఇంకా ఫస్ట్ చేసి రిజర్వేషన్ చేసుకొని పోవడంది స్లీపర్ ట్రై చేసినా కానీ లేకుంటే పోయినా ఒక ఫోర్ డేస్ ఉన్నా వచ్చిన పోయినప్పుడు పోయినప్పుడు కంపల్సరీ ఫోర్ డేస్ టైం పడుతుందండి. అంటే వెళ్లేేందుకు వెళ్ళేందుకు వచ్చేందుకు కలిపి టూ డేస్ అయితది
ఉహ్
దర్శనానికి టూ డేస్ ఐతది అంటే అలా దర్ క్షణం ఎట్లు ఉంటది అంటే అండి ఇప్పుడు మనము పొవుడే మన చేతుల ఉంటది. బయటకి వచ్చిన మన చేతిల ఉండది
అదేంటిది
అంతే పోవుడే మన చేతులు ఉంటది. అది ఎంత టైం అయినా మంచి లోపల ఒక్కొక్కసారి పోయినప్పుడు ఎనిమిది ఎనిమిది మిది గంటలు పన్నెండు గంటల దర్శనం కూడా అయితది.
వామ్మో
లోపడి లోపడికి పోయి పోవడమే మనచేతుల బయటకి వచ్చడం మన చేతులు ఉండదు.
ఆహ
ఎనిమిది గంటలైనా అలానే ఉండాలి. పన్నెండు గంటల అలానే ఉండాలి. వాడు మనం చూపిచ్చేది వాడు వాడు మనం ముందట పోయిన తర్వాత దేవున్ని మనం చూసేది కేవలం పది సెకండ్లు కూడా చూడలేము
ఆ
పది సెకండ్లు కూడా మనం పది సెకండ్లు కూడా బాగా ఎక్కువ పది సెకండ్లు కూడా ఆపనియ్యడు. చూసుకుంటేనే పోవాలె.
ఆ
ఇంకోటీ విషయం ఏంటిద్ తెలుసా ఒక్క మీతోని మీతోని మాట్లాడి చానా సంతోషకరంగా అనిపిచ్చిందండి
ఓకే అండి థ్యాంక్యూ సో మచ్ అండి నా కూడా మీ శిర్ మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి చాల
చాలా ధన్యవాదాలండి ధన్యవాదాలు